చెప్పలమ్మా ఉ ఉ ఆ
ఏం చెప్తా ఉన్నా ఇందాక
ఎందుకే
ఆ రోజు తేడానికి వెళ్లేసి మళ్ళా రిటర్న్ వస్తా రిటర్న్ వచ్చేటప్పుడు త్రిషా వాళ్ళ పీజీ బయట కనిపిచిందా
ఆ ఆ రోజే స్టార్ట్ ఆ రోజు అబా అబా త్రిషా అని డౌన్లోడ్ చేద్దన్నామని అడిగింది అదే కదా
ఆ త్రిషా తొ మాట్లాడితే ఇంకా పై నుంచి లక్ష్మి కాళ్ల్లో మాట్లాడుతున్నానని చెప్పింది
అప్పుడే నాది ఫస్ట్ అదే
అర కంపిది సైడ్ మ అ ఇ అంత ఉరంతా పూరు మనంత తిరిగి నైన్ కి వచ్చినం రూంకి
హ
ఇంకా నైన్ కి వచ్చినాక తా తాస్లిం కాల్ చేసింది
హ
ఇంకా దాంతో మా భర్త టెన్ థర్టీ వరకు ఇంక నిద్ర వస్తాందని ఇద్దరికి ఆపేసి నిద్ర పోయినం పొద్దున లేసి కాలేజ్కి పోయినం ఎగ్జామ్ పెట్టినాడు
ఆ ఎందోలె నేర్చుకుందామా అని ల్యాప్టాప్ తీసుకున్న పుల్లమ్మా నేను ఈ పైతానే ఏదో ఒకటి నేర్చుకొని ఇంకా హ్యాకింగ్ ట్రై చేద్దాం అని యాడ ఇంట్రెస్ట్ వచ్చి సావదు ఫస్ట్ ఏం నేర్చుకుంటాం లే అబ్బా అన్నట్లు అయిపోతాంది ఈడ
అక్కడ అట్లానే అనిపిస్తానది బుక్ తీ బుక్ తీసేకి
ఆ
స కాదు
మా ఇరకతడ దూరం నుంచి మాట్లడతన్ననేమో
నేనా లేదు ఇప్పుడు
మ్మ్
రూమ్కి వచ్చినక బుకే తీయట్లేదు అస్సలు
మ్ మ్ ఇట్ల ఇంక ఒకవేళ తుంపు ముఖంది సినిమాకి వస్తాని చెప్పింటే పుర్తిగానే మీకు ఎమన్న అనిపించింద
ఆ
అ ఇంట్లో ఎవరున్నారండి వాళ్ళమ్ముందే అ లిల్లీ కుట్టి బస్రే
కుట్టి బర్డే అనే సినిమాకు పోదం అనుకున్నాను
మ్ మాట్లాడు హలో
హలో
ఆ చెప్పు
ఏం చేత్త అందనమోయ్
ఏ రూబీ తినుబో కుంచెం తింబో
సార్ చికెన్ లేదు పాపం మిస్సయిత ఉంటుంది దానికి
చికెన్ చెరువ తెచ్చే పెట్టాం చికెన్ చెరువలో బాగా తినింది పెరుగన్నం పెడితే తిన్లే
మ్
ఎ సన్దాన్ని దానికి అట్లుంది నాకే పది ఇరవై రూపాయలు డబ్బులు లేక నేను ఉంటేే దీని చికెన్లు తెచ్చి పెట్టేది నైటి జేసా ఈరోజు సండే కదా నార్మల్ గా మనకెట్లో అట్లే దానికి దాని వారానికి రెండు సార్లు
ఏ వారానికి ఒక ఒక సారే తింటాం మేము
వారానికి ఒకసారే ఏం చేశాను వారానికి రెండు సార్లు పెట్టే పీజీగాని ఉంది కదా పొట్టిదాని వాళ్ళ పిజిలోగాని పెట్టన్నారు ఇప్పుడు రెండు సార్లు ఆ
అలా అవన్నీ షిఫ్ట్ చేస్తాం అక్కడ ఒల్ని అంతెగ
ఇంకేంచెద్దాం మిమ్మల్నె సర్లే యా యాడకి పోదాం చెప్పలం వండర్ల పోదామ మీ ట్రైనింగ్ అయి పోతనే లేదా తిరుమలకి పోదామా
ఇప్పటి నుంచి ఆలోచిస్తానే ఇప్పట్నించి అనుకో ఏం జరగవయ్య
అండి
ఫోర్టు అయితే మొత్తం డేటా
ఉమ్మ్ పోతాయి దిని తర్వాత అంటావా
ఆ
ఏమన్నావ్ ఇప్పుడు
పోతే అంతా ఇవి అయితే మొత్తం పోయిగ ఇంకా అంటున్న అ ఈకోర్ అయిపోతే ప్లేస్మెంట్స్ గోల మంచి ప్లేస్మెంట్ వస్తే మంచిగా బుర్రంతా అదే ఉంది ఇప్పుడు అప్పుడు ఎమనదు తిరిగినా కూడా
ఇంకా మీరు డ్రైవ్లు ప్లేస్మెంట్లు అది ఇది అంటారు ఖచ్చితంగా
కోర్మండ్డ్ అంతా ఇంగ అదే ఉంటుంది
ఉమ్మ్
ప్లేస్మెంట్ వస్తే అన్ని విధాలుగా బాగుంటుంది ఇంటికి పోనీకి ఇఫ్ బయటికి పోవాలన్నా కూడా ఏమనరు
ఉమ్మ్
కోరమంగళ మంచిగా ఉంటే స్పోర్టివ్ అంతా మంచిగా ఉంటుంది లేదంటే టెన్షన్లు తప్పవ్ అంతే
ఏం కాలేజీలో ఎందో
హలో
ఏంకాలేజో ఏంచదువో అని ఆలోచిస్తే అప్పుడప్పుడు పిచ్చి లేస్తాంటది ఇంక
భయమేస్తాంది ఆలోచిస్తే ఉకే ఈ మధ్యలోయో రిజల్ట్స్ ఎప్పుడోస్తాయో నాకు భయమేస్తావుంది నిజంగానే ఒక సబ్జెక్ట్ పోతుందేమో
అదొక బాధ
యంబైఎడు పోతదేమో అని భయమేస్తా ఉంది
యంబ్రిడా
లేదు ఇంగ ఒకటైనా పోతుందేమో అని భయమేస్తుంది
నంబరిడ్ అయితే పోదు నాకు తెలిసి నాదైతే పోతే డీఎస్సీనో లేదా ఏమోజినో పోతాది
ఈ వీక్లోనే కదా రా రిజల్ట్స్
చెప్పిన
ఆ దినేష్ వాళ్లు అన్నారు
వాయమ్మో
సీనియర్స్ కి వచ్చినాయి మొన్న ఫ్రైడేనో ఫ్రైడే ఏమో వచ్చినాయి సీనియర్స్ కి హా ఫ్రైడే కాదు తర్స్‌డే వచ్చినాయి
ఉమ్మ్
మనకు ఈవెన్స్డే అని అను ఆరోజు సార్ ఎవరో ఆడున్నాడంట. నెక్స్ట్ వీక్ లో నేను వస్తా, ఈ వెడ్నెస్డే అంటాండు.
హ్మ్
ఎవలు తప్పేంగాదు.
ఎప్పుడ ఇక్కడ హలీం మ్.
ప్రతిసారి తక్కువ మార్క్స్ వస్తాయేమోని భయపడతా ఉంటే. ఈసారి ఫెయిల్యడా భయప.
హ్మ్
నేను బాగా రాసిన రోజే తక్కువ వస్తాయి నాకు.
ఏం చేయాలి కావట్లే మాక్సిమం.
అన్ని బాగా రాసి వచ్చిన రోజు నాకు ఎయిట్ పాయింట్లు వస్తాయి ఎయిట్ పాయింట్లు వస్తా ఉన్నాయి.
హ్మ్
ఈ సారి నినే పాడయలా అది నా పాడు భయంమ్.
హ్మ్
మామూలుగా ఉండదు మా. నిన్న సినిమాలు చూసినారా కొత్తది.
ఏంటి.
సినిమాలు.
సినిమానా.
ఓన్లీ సిరీస్ లో చూసారా.
సిరీస్ ఆ సిరీస్ ఏం చూడను. .
ఆ
సినిమాలు చూడలేదా.
సినిమాలంటే యారు సినిమాలంటే దాంట్లో ఏం నేర్చుకని నేర్చుకోలేము. వాళ్ళ ఫీలింగ్స్ చూసుకొని నేర్చుకున్నదో. ఏదైనా నవ్వుకునేదే చూస్తా సినిమాలయితే.
యానిమల్ లో ఏం నేర్చుకుంటారు.
ఆనిమల్ లో మొత్తం రియల్ లైఫ్ స్టోరీనే ఉంటుంది. పులమ్మాట అ ఒక్కొక్క క్యారెక్టర్ లో ఒక్కొక్క
అసలు కరే గ దాంట్లో ఏమి గ్రాఫిక్స్ ఉండవా.
దాంట్లో గ్రాఫిక్స్ సరే సినిమాలు ఏముంటుంది చెప్పు ఒక మాట. మహా అయితే ఏం చేస్తాడు. ఇప్పుడు ఒక్క సినిమా స్టోరీ నువ్వే చెప్పు ఎట్లాంటుందో.
ఏం వద్దులే.
హ్మ్, ఎట్లాంటుంది చెప్పనా. ఇప్పుడు పుష్పా ఉంది. పుష్పమూవీ ఉంది పుష్పమూవీలో ఏం చేశాడు ఎర్రచందనం కోశాడు. లేదా అమ్ముతాడు.
దాంట్లో నువ్వేమన్నా నేర్చుకుంటావా లేదా నువ్వు ఎర్రచందనం అమ్మే ఛాన్స్ అన్న ఉందా.
మీ చిత్తూరు కదా.
అహా నేను అల్లజ్జున్ ఫ్యానే అల్లజున్ అంటే ఇష్టమే కానీ అమ్మాయికి ఛాన్స్ ఉంటుందా ఉండదు అదే ఆనిమెలే అనుకో ఇప్పుడు నరుటునే గానీలే మూడు సీజన్లు ఫస్ట్ నరుటో మళ్ళీ నరుటో సిప్పెడెను మళ్ళీ బొరుటో నరుటో కొడుకుది ఏముంది నరుటోలో టూ టొంటీ ఎపిసోడ్స్ ఉంటాయి ఒక్కొక్క ఎపిసోడ్ నా దగ్గర దగ్గర టొంటీ మినిట్స్ లేదా టొంటీ ఫోర్ అట్ల అన్ని నిమిషాలుంటాయి దాంట్లో నరుటో క్యారెక్ ఏమి ఇప్పుడు మనకి పి ఎం ఎలానో మొ ఇప్పు ఇండియాకి పి ఎం నరేంద్ర మోడీ గదా అలా లీఫ్ విలేజ్ అని ఒకటుం దానికి నేనలా గావాలి అనుకుంటాడు హీరో నేను అందర్నీ కాపాడాలి అని
దాన్ని చూసి మీరు ఇన్స్పైర్ అయితరా అప్పుడు
ఆహాహా చెప్తా చూడు దాంట్లో వానికి ఒక పట్టుదల ఉంటుంది దేనికి వాడు వెన బోడు దే ఎంత కష్టం వచ్చిన వెనక్కి బోడు ముందరికే బోతాడు
వానికిన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎదుర్కుంటా బోతాడు ఫైట్ చేస్తా పోతాడు ప్రతి ఒక్కరిని కాపాడతాంటడు కాని తప్పు జరగనీయడు అది వాని దగ్గర నేర్చుకోవచ్చు ఎన్ని కష్టం వచ్చినా ముందరకి పోవాలని రాక్లీ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది వాడు ఏమంటే ప్రాక్టీస్ ఏ వానికసలు ఏం పవర్స్ ఉండవు మిగతా అందరికుంటాయి వాన్ పవర్స్ ఉండవు వాని హ్యాండ్ పవరు
నేను చేత్తోనే ఏమైనా చేయగలను అనే ప్రాక్టీసు చేత్తో కాల్తో వాన్ బాడీతో నాకేం పవర్స్ లేదు కానీ నేను ఇట్టే చేస్తాను అని వాడు అట్ల ఒక్కొక్కరికి ఒక్కక్క క్యారెక్టర్ కి ఒక్కొక్క పవరు ఒక్కొక్క ఇదుంటుంది స్కిల్ లాగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నేర్చుకోవచ్చు అందువల్ల ఆనిమేష్ అంటే ఇష్టపడతారు మాక్సిమం చాలామంది